హలో
హలో
ఆ వినపడుతుందా రా?
మ్ అదె
ఆ ము కుక్క పిల్లలు అట్లున్నాయనమాట. మూడు తరాలు, నాలుగు తరాలు అట్టగా
మ్ ఆ
ఆ. కాలి
మ్
బోనాల్ పండగ, బోనాల్ పండగ అయిన తర్వాత వచ్చే పండగ ఏది నా ఏది అదైతే తవరుమాసం ఉందంట కదరా?
అదిక శ్రావణ మాసమ?
ఆ ఆ
మ్ హు
ఇప్పుడు నెక్స్ట్ ఏమో ఆషాఢం వస్తది. ఆషాఢం అయిపోయినాక శ్రావణం రెండు సార్లు వచ్చిందంట.
అంటే రొన్నేళ్లు
ఆ రొన్నెళ్లట.
మ్ పోయిన సంవత్సరం కూడా అట్లనే వచ్చింది.
ఆ పోయిన సారి కూడ్
నీచు తినని వాళ్ళకి పండగ రొన్నేళ్లు.
అవును రొన్నేళ్లు చేయాలంటే కష్టం
ఆ
ఆ యా ఇవి వేసుకుంటారు గా, మాలలు కూడ వేసుకుంటారు కద కొంతమంది.
ఏంటిది మాలలా?
ఆ స్వామి మాలవేసుకుంటాయి
ఆహ వేస్కోరు వేసుకోరు కార్తీక మాసంలో వేస్కోండు అయ్యప్ప మొత్తం మాలలు ఆంజనేయ స్వామి మాలలు
శివ మాలలు
ఇప్పుడు వేసుకుంటారు
ఈ అధిక శ్రావణ మాసాల అమ్మ ముత్యాలమ్మ వేస్తుందిట మొగ్కింది
ముత్యాలమ్మను ఈ వరలక్ష్మి వ్రతం
ఆ అయిపోయింది రాఖి పండగ
రాఖి పండుగలు
ఆ రాఖీ పండుగ ఎప్పుడు వచ్చింది ఈసారి చూసినవా
చూడలే చూడలే పండగలు చూడలే అసలు
ఒకసారి చూడలే లాస్ట్ ఇయర్ అయితే ఆగస్టు తొమ్మిదో తారీఖు వచ్చింది ఈసారి ఎప్పుడు వస్తుంది
ఉహు హు బంగ బంగారాకి కట్టిన రాఖి ఆ అసలు నా ఆ రోజు లీవ్ పెట్టుకు కున్నా
ఆ
లీవ్ పెట్టుకోడి మరి ఇగా వాడు అన్నందుకైనా బంగారామా కట్టడానికి వెళ్ళిన స్పెషల్ గా ప మా పిడి సార్ కట్టినా ఒక్కడి ఇ సారా ఇక బంగారానికి ఒక్కడికిక్కడితే ఎట్లుంటద అని
ఆ
అయితే వేరే సార్ ఉన్నాడు పిడి సార్ కూడా కాట్టరా అంటే పిడి సార్ కూడా కాట్టిన
ఆహహ
డబ్బులు ఇస్తా అంటే వదు వద్ద్దన అన్న బ్లెస్సింగ్స్ తీసుకున్నా
ఆహా
ఏమనా ఎండి సార్ ఉంటాడు ఎండి సార్ బ్లెస్సింగ్స్ అని తీసుకున్నా
ఇవి ఎందు పెట్టుకున్నా మరి లేటుగా పోతాయి అయగా
లీవా ఇగా అ రోజు ఇంటి దగ్గర ఉందామనే
ఆ
ఉ అక్క తమ్ముడు గుడ్లు ఎడ రోజు తమ్ముడు గూడ రాలే బంగారం ఏమి తీసుకొచ్చంది తెలుసా రాకీ కడితే
ఆ
చాక్లెట్ బాక్స్ ఉంటా డైరీ మిల్క్ది పెద్దది
ఆ
ఇంకా తీసుకొచ్చింది
అదే చింద ఉహు మంచిదైనా ఫీట్ తో ఆస్వాదించాలని
అ అ తకి అంతస్వీటీగా పోయింది
అహా ఒక డ్రెస్ తీసుకుంటే ఏంది
డ్రెస్స అసలు షాపింగే చేద్దామా అన్నది
ఆ ఆ
కానీ వామ ఎవరైనా చూస్తే ఎట్లాంటది అనేసి
ఆహ
ఆ అవును కాద ఎల లేదు
ఎవరికో భయపడి మీరు రాగి కట్టాల్సి వచ్చింది కదా
అవును
ఆ
అసలు అంత పరిచయం కూడా ఉండకపోయేది రాఖీ కట్టకపోతే
ఆ
రాఖీ కట్టిన కా నుంచే క్లోజు ఉమ్ పంచ
ఉమ్
ఇంకా
ఫోన్ చేస్తా ఉందా
ఆ ఇప్పుడు స్కూల్కెళ్ళిన పిల్లలు బాగా బిజీగున్నారు కా అక్కడ బాగా పని పనిరాని వాళ్ళనీ పెట్టుకున్నారు అక్కడ మేనేజ్మెంటు ఆచి తే బంగారం వాళ్ళకి చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడమే వాళ్ళతో ఊరడమే సరిపోతుంది నేను ఫోన్ చేసినా కూడా వాళ్ళ గోలే వినబడతా ఉంటది బంగారం ఫోన్ చేసినా అంతే నేను ఫోన్ చేసినా అంతే వాళ్ళదే వినబడుతు
ఆహొ
మొత్తుకుంటా ఉంటడు వరతా ఉంట పాపం
అన్నం
ఇక్కడ ఉన్నప్పుడు ఆఫీస్ కి ఎనిమిదిన్నరకు అట్లా బయలుదేరేటోళ్ళం ఎనిమిం పావు కి అట్లా
ఆహ్
సెవెన్ కే ఉండాలంట
అబ్బో
మళ్ళా ఇక్కడ సెవన్ కి ఇంట్లో ఉంటాం
ఆ
మా అంటే లేట్ అంటే సెవెన్ థర్టీ ఆ క్కన్ మేము నైన్ థర్టీ టెన్ను
వామ్మో ఏ పడుకొనేది త
సండే హాఫ్ డే ఉంటది కదా మాకు ఇక్కడ
ఆ
అక్కడ ఇంక సండే హాఫ్ డే అంటే ఇగ ఫోర్ ఐతుందంట
ఓ ఆ అంత వర్కుకి
ఊ మా గోల అట్లా అందుకే అసలు సరిగ్గా ఇగ మాట్లాడుతలేను ఊ వీడియో కాల్ చేస్తే ఇగ అటు మాట్లాడుతాంటే నేను ఇది చూడాలి ఇగ అంతే మాట్లాడుకోవడాలేం ఉండదు
అవును
చూడ్డం కూడ ఉండదు నేనే ఇగ చూత్తా ఉంటా వాళ్ళు మాట్లాడేటివి ఇంటా ఉంటే ఇగ తర్వాత నేనే కట్ చేసుకుంటా ఇగ ఫోను
ఆ హు
ఉహూ ఓకే
ఉమ్ సర్ పోదాంలే రాఖీ పండగ పొయొద్దాం
ఈ పోదాం పోదాం
రాఖి అయిపోయినంక రాకి ముందు కన్నా పొయ్యొత్తే అయిపోద్ది
రాఖీకి టూ డేసూ అట్లా హాలిడే ఉంటే బాగుండు ఎట్లుందో మరి
ఆ అట్లనే
ఊ
ఆ
ఆహా
మనం పోవాల మనం పోవాలంటే రాకి ముందే పోయి కట్టాలి నువ్వు
ఉ
ఇంక రాఖీ రోజు కట్టాలంటే మనకు కుదరదు ఇక
ఉ కుదరదు లాస్ట్ ఇయర్ తమ్ముడు గట్లే మరి ఈ ఇయర్ వస్తాడో రాడో తెలియదు ఇగ
ఎక్కడ వున్నాడు ఆయన
తమ్ముడ వైజాగ్లో ఉంటాడుగ
ఆ వైజాగ సాలరి పెరిగింద వాడికేవన్న
ఆ పెరుగుద్ధి అక్క వాల్లకి ఇయర్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటే వాళ్ళకి మామూలుగ బెం కదా ఎగ్జామ్స్ ఉంటాయ్ ఇంటర్వ్యూలు ఉంటాయ్ ఉమ్ జాబ్ చేసుకుంటేనే మళ్ళీ అయ్యన్నీ ఉంటాయ్ వాడికి
ఆహా బి
తమ్ముడు బీకాము చేసింది గని వాడికి అక్కడ హైదరాబాద్లో అప్లై చేస్తే వైజాగ్ లో వచ్చింది
బీకం చేసిన వాళ్ళకి అల్లకేట్ట వత్తది రా జాబు
ఏమో అక్క అట్లొచ్చింది సర్లే అని అనుకున్నాం గని అసలు వాడు సబ్జెక్టు కాదు వాడికి ఏం తెలియదు
అవును
ఉమ్ యేవో చేస్తాన్డు
ఊహు
మొత్తం ఇంగ్లీష్ టు ఇంగ్లీషు ఎగ్జామ్ కూడ
ఆఅ ఊహు బానే తట్టుకుంటాడు నన్
ఉమ్
ఇక్కడ ఇంగ్లీష్ మీడియమేన మరాయన
తమ్ముడే తెల్గే చిన్నప్పటి నుంచి తెలుగే ఇద్దరం ఇక్కడ ఏమో ఇంగ్లీష్ మీడియం ఒక ఫార్మ స్కూల్ ఉండేది
ఆహా
అప్పుడు అసలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెళ్ళవు చక్కగ అల్ల చదినా మంచిగా ఉంది అసలు ఇంగ్లీష్ మీడియం చదవక ఇప్పుడు ఇంత ఇబ్బంది అయితంది
ఆ ఇంక దేనికైన ఇంగ్లీష్యె అంటారు
ఇప్పుడు ఇంటర్వ్యూ ఏదన్న ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ యడానికి నార్మల్గా ఇంటర్వ్యూకే ఇంగ్లీష్ టు ఇంగ్లీషు
ఆ అవును ఏ ఏజాబ్ కన్న ఇంగ్లీష్ ఆడుగుతారు
మొన్న ఇంటర్వ్యూ లోనే పోయింది లేకపోతే మంచిగానే ఏం చేసు ఉన్నాయ్ గాని నీకు చూపించేదాన్ని జాబ్
అవునవును
నెలకి పద్దెనిమిది వేలు
ఆ
పిఎఫ్ కట్ అయ్యి పదహారు వేలు వస్తాయ్
ఆ
ఇంట్లో కూసోన్ సరిపోదా
ఆ అవును ఇంట్లో కూర్చొని నేసుకోవచ్చు బయట తిరగ కోకుండా ఎవర్ హోమ్ జాబ్స్ కూడా సాటర్డే సండే హాల్డై ఉం
ఆ ఉంటయ్ ఉన్నయ్ దోమల్ గూడ
ఆ ఉంటయ్
వీ అండ్ టూ వీక్ ఆఫ్స్ గూడుంటాయ్ అక్కా కొన్ని జాబ్స్ కీ
ఆ అవును
ఉమ్
టూ వీక్ ఆఫ్స్ ఉంటాయి గదా మంచిగా అలా తీసుకో ఫైవ్ డేస్ తీసుకోవచ్చు వీక్లి టూ డేస్ హాయిగా పిల్లలతో స్పెండ్ చేయొచ్చు
ఉమ్
ఇంగ ఏటైనా తిరిగి రావచ్చు మళ్ళా మండే కల్లా ఫౌండ్ అవ్వాలి ఫోర్ ల్లోపే
పిల్లలు వచ్చేసరికి ఇంట్లో ఉంటాం మార్నింగ్ వెళ్ళెటప్పుడు ఉంటాం
ఆ
ఇంట్లో కట్స్ లేకుండాను ఉంటది బయటికి వెళ్ళి వచ్చిన దానికి అంటే ఇంట్లో ఉండి చేసుకునే దానికి తేలువలేదు
బాగుంటది ఇంట్లా ఉంటే బయటికిపోతే స్ట్రెయిన్ అయిపోతాం మనం ఇగ
దుర్మార్గులు నాకు బిల్స్ ఇచ్చినా మధ్య రాట్లేవు రాట్లేవు ఎండాకాలం ఇప్పుడు
చెరువులలోనే మట్టి తోడుతారు గు ఉంది గుట్టలు అవి తోడట్లేరు అనేషి
ఆ
రూల్స్ రాట్లేవ్ ఏం రాట్లేవ్
అటు కే సముద్రం కెళ్ళి పడుతుందిగ రోడ్ ట్రాన్స్పోర్ట్
ఉమ్
రోడ్ ట్రాన్స్పోర్టు కే సముద్రం కెళ్ళిపడుతుంది అదే బానే హైవే యిటువంటి అంతే
కే సముద్రం దాకా
ఆహా అక్కడ నుంచి ఇటు ఇటు గూడా పడ్దదిగ రాయగారు పెళ్ళి దాకా కనపడుతుందిగా
ఆ కొరవయ్యగారి పెళ్ళి శంకర్ సార్ అని శంకర్ సార్ అటు ఆలేరు దగ్గరనేమో బంగారం
ఆ
కే సముద్రం ఏమో శ్రీరాములు సార్ అని ఉంటాడు
ఆ ఆహా ఒక్కలుంటే రాయగలుగుతరుగా ట్రాన్స్పోర్టు ఎప్పుడయిపోతది ఎన్ని రోజులు పడుతది మరి
ఇంకా ఫైవ్ మంత్స్ ఉంది
ఫైవ్ మంత్స్ అయిద్దా దాని బదులు ఈ రోడ్ ఇది ఇది రైల్వే కూడా అయితయిగా చక్కగా రోడ్
అవును రైల్వేది అది అది పడితే బాగుండు అసలు ఎప్పుడు కొబ్బరికాయ కొడతరో ఎప్పుడు శంకు స్థాపనలు చేస్తరో
ఆ రైల్వే పడితే కొన్ని జాబ్ దొరుకుతాయి గానీ
ఉమ్
మర్చిపోయిన రైల్వేజాబ్ జేత్తండు ఒక అబ్బాయి ఇక్కడ నా కల సార్లాగ్ ఓయ్ వస్తాడు. రోజు మరి నైట్ డ్యూటీ ఎత్తడ్, మార్నింగ్ డ్యూటీ ఎత్తడ్.
ఉహుహ్
ఏవో చేగ్ జేస్తారటగా ఏ వర్క్ ఏస్తారో మేడమ్ అన్
హుహ్
నాకే పచ్చిస్
అడగపోయినవ్ అక్క అది కంపెనీ ఇప్పుడు స్టార్ట్ అయిదో.
క ఇగా నీన్ అడగలే అన్న అంటాడు వాళ్ళు జేసే రైలు పట్టాలు పట్టుకొని తిరుగుతారు. మీరు తిరుగుతారా అంటానా.
ఏ ఈ అమ్మ ఒకటి బిక్కా ఉండే మూతిమీంచి
యా ఏ చెప్పినా నెక్ టువే నెగటివే నెగటివే ఇగా జాపా అడగలనా ట్రయే
తేరే ఓవర్ అన్నా. ఉహ్ అంత పెద్ద కంపెనీలా రాయడప్పు. కంపెనీ అన్నప్పుడు కంపెనీలనే ఉంటది గానీ, బయట ఎందుకు ఉంటది వర్కు.
ఏవో ఆడపిల్లక్ బయటి ఇతారా ఎవడైనా
హుమ్మ్ ఇప్పుడు మాది కంపెని ఉంది. నేన్ బోయి రోడ్ల ఎంబడి దిరిగిన్న
ఆ రోడ్ కంపెనీ అంటే రోడ్ల ఎనకా తిరుగుతరా ఏవన్నా.
ఉహుహుహ్ సైట్ లో ఉండే టోళ్ళు సైట్లు ఉంట్రు, ఆఫీస్లో ఉండే వాళ్ళు ఆఫీస్ లలో ఉంట్రు. ఇన్నకు తెల్వదు నానే నాణెడ్జ్ లేదు ఏం లేదు నెగిటివ్ బలుకుతడు.
ఆ ఆ అదే ఆలోచించ్ ఫర్ నేలగదేలే ఈజీ వేలోగ్ పోదాం అని ఆలోచన లేదు పాలేద్.
ఉహ్మ్ ఏమైనా అయ్యావా జేచి పెడితే తిందావా పందవా గంతే.
అంతే అండి. ఎట్లా బతుతావో ఏమో మరి ముందు ముందు పీజురీ బుక్స్ కే ఇంత పది వేలు ఆయితాయి వీటి బుక్స్ కే
ఉహ్మ్
హి అలాయ్ స్కూల్ డ్రెస్సులు లేవు, వెనస్డే డ్రెస్ లేదు, షూస్ లేదు. ఆ ఆ టై లేదు, బెల్ట్ లేవు సక్కగా ఏమి లేవు ఈ సారి.
హుమ్మ్
సరే ఆ భయం ఉంది.
ఈ పిల్లలు నీట్ గా ఉంచుకునే పిల్లలు గాదు ఆగం ఆగం ఏడి పడితే అటు పడేతరు.
ఆ
చెప్పో హోహ
ఆగావ్ ఆగావ్ ఉంచుకుంటారు ఆ డ్రెస్ సరిపోతలే పెద్దోడికి లావు అయినడు కదా అయినొచ్చినాక ఏస్ సరిపోతలేవ్ అడిగి
బలే లావైడ్ ఎందక్కా అజేయ్
ఈ చికెన్ వల్లనేర చికెన్ మంచిది గాదు గదా రా ఊకే చికెన్ ఏ తింటాడు వాడు కిచెన్ తిని తిని అట్లా లావు అయినడ్ వాడు
హుహ్
అడ్ చిన్నోడ్ చికెన్ తినడు గావాటికి బక్కానే ఉంటాడు.
ఉహుహ్ చికెన్ కి కోళ్లకి అది ఇంజెక్షన్ ఏస్తరు. తొందరగా బెరగడానికి ఉహుహ్ అది ఇప్పుడు వీళ్ళ తినిలావు
వెళ్ళ అంతే
కానీ లావు ఉండోదు ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి
ఆ నేను నా హాస్పిటలో ఇన్ఫెక్షన్ అయినప్పుడు అడిగిన డాక్టర్ని
హ్మ్
మనకి ఏజ్ తగ్గట్టు టెన్ ఇయర్స్ బాబు థర్టీ ఇయర్స్ థర్టీ కేజెస్ ఉన్నారా